వినవడుతుందా
వినబడుతుంది గాని కొంచెం స్ట్రక్ అవుతుంది
ఆ దానికి అన్నం పెట్టడానికని ఇంట్లోకి వచ్చిన వెళ్ళిపోతున్నా బయటికి హ్మ్ ఆ ఇప్పుడు వినపడుతుందా
కోపం వస్తుంద్ అది ఐ వి ప్ టైప్ పెయిన్
ఆహా వేసా ఇష్టం కాదు మనమే మనమే తప్పుగా లెక్క పెట్టింటామ్ మరి
కాదు
కరెక్టే చేసినామా
కరెక్టే చేసినాం నీ ఫోన్ నెంబర్ కూడా అక్కడే ఉంది
అవునా ఏం కాదులే మళ్ళీ ఏమైతుంది అది వాళ్ళు చూసుకుంటారులే ఒకవేళ ఏం ఎక్కువ అయి ఉంటే ఎక్కువనే వస్తాయి
ఏమో ఇగ ఆ అయితే ఈ ఇక్కడ అక్కకిద్దరు పా పిల్లలు అని చెప్పిన గదా ఒక ఆమె పేరు హ్యాపీ ఒక ఆమె పేరు ఖుషి
ఇనపడుతుందా నీకు
ఆ వినబడుత్
అట్ల పేర్లు ఆ అట్ల పేర్లు ఎవ్వరివి చెప్పొద్దు
అవ్ పి అది మనుషుల పేర్లు గావవి
ఆ ఎవ్వరి పేరైనా అసలు ఏ పేరు రావద్దు
హ్మ్ నన్నేనా ఓయ్ అన్నది ఇప్పుడు నువ్వు ఎవర్నో అని అనుకున్నా
పి నువ్వు ఏదైనా పేరు చెప్పినా అనుకో అందులో
మాట కట్ అయిపోయిందో
మాట్లాడ్ వినబడుతుందా నా మాటలు
ఆ వినబడుతుంది గానీ టకటకటకా పోతుంది టకటకా దబ్బ దబ్బ పోతుంది అంటే వన్ అంటే చెప్పాలి దాన్ని
ఒక్కని చిన్నగా మాట్లాడనా
ఆ మెల్ల మెల్లం అది తొందర్ తొందరగా అయిపోతుంది గాలి శబ్దం వినపడుతుంది
ఆ ఇప్పుడు వినబడతాందా మంచిగా
హూ
మనం ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో నువ్వు ఎవరిదైనా పేరు నేను ఎవరిదైనా పేరు మనీ ఊరి పేరు అవి తీసినాం అనుకో అది మానం మాట్ మాట్లాడినా మాట్లాడ మాట్లాడినట్టే అవుతుంది అంటే ఇప్పుడు నాలుగు సార్లు మాట్లాడినా నాలుగు సార్లు రాదు మనం ఎక్కడైతే పేరు వాడ్ మా అది రాకుండా పోతది అందుకనే పేరు వాడ అని ఓయ్ అన్న
అవునా హ్మ్ సర్ చేసినవ్ రాకుండా ఉండాల ఇప్పటి నుంచి
నువ్వు ఆ పేరు చెప్పినావు కదా ఫస్ట్ సంతోషం తెలుగులో సంతోషం
ఆ సంతోషం స ఇద్దరి పేరు సంతోషం సంతోషం
నావునా అ ఆ ఇప్పుడు నువ్వు సంతోషం అన్నా అది ఆ పేరు మా బిల్లింగ్ లో ఒక అతనికి ఉంది అత్ అబ్బాయికి ఉందా పేరు ఆ అయితే ఆ అబ్బాయి ఆ అబ్బాయి వాళ్ళ వాళ్ళ కుక్కని ఇప్పుడే కిందికి తీసుకొని వచ్చిండు
ఉహ్
హు హుమ్ నువ్వు అట్లా అనేసరికి నేను ఆయననే చెప్ వుతుందేమో అనుకున్న
హూ మ్ సంతోషం సంతోషం ఇద్దరు పెరు సంతోషం సంతోషం ఇక తన ఆడుకుంటుంది కోసేపు అయితే ఇక మేం కింది కెల్లి తినిపో తింటాం అక్క పెద్ద పాపకు అన్నం తినిపిస్తుంది చిన్న పాప ఇక్కడ ఉంది తన ఆడుకుంటుంది మా ఇంకో స్నేహితురాలు ఉంది కదా తన ఆడిపిస్తుంది తన దగ్గర మంచిగా ఉంటది తను
ఆహా
ఇంక ఏంటి విశేషాలు హ్మ్మ్ లేదు ఈవో ఇక్కడ ఒక ఆట స్థలం ఉంది ఆ ఆట స్థలం ని చూస్తూ మీతో మాట్లాడుతున్నా
నేనూ మా దానికి ఇప్పుడే అన్నం బెట్టినా పైనాయన తీసుకొచ్చిన అని జెప్ జెప్పిన కదా సంతోషం వాళ్ళకు తని అ అది వాళ్ళది మొగ ఏమ్మా అది ఆడది ఇంకా దాన్ని చూసిందంటే దీనికి అస్సలు నచ్చ చదువూరుతనే ఉంటది అది రాక ముందే ఇది తింటే ఇంట్లోకి తీసుకు కొవాలె
అవునా ఆ అంటె కొంచమన్నా స్థలం ఉంటదా మీ బిల్డింగ్ లో
ఓ చానా ఆ ఫుల్ చ పెద్ద ఉంట పైది మాది
అవునా అంటె ఇరుకుటం ఇరుకుటంలా అనిపిస్తదే మీది ఎన్నో ఫ్లోరు అంటే
మాది రెండు మాది రెండు కాకపోతే మేం కిందే ఎక్ ఎక్కువ నే కిందనే ఉంటా ఊ కిందా ఉంటారు వేరే వాళ్ళు ఉంటారు గాని ఒక చిన్న పిల్లలు ఆట్ ఇంకా దీంట్లోనే ఉంటాన్నాం కాబట్టి అందరు తెలుసు ఐయ్ ఇ వాళ్ళందరూ వాళ్ళ కుక్కలను వాళ్ళ కిందకి తీసుకొని వస్తారు తిప్పడానికి విట్ ఫుడ్ తిని పెట్టడానికి ఇక్కడికి వస్తా నేను
అవునే ఏం పనిలేదు నాకు నాకు ఓహో తిప్పడం రాదు చూసుకోవడం రాదు ఆ పాపను ఆడిపించడం కూడా చక్కగా రాదు
హా
అంటే ఆమె మంచిగ నవ్వుతాది తను వచ్చి దగ్గరకు వచ్చి ఈ అని నవ్వుతాది ఆమెకి వన్ ఇయర్ యే వన్ ఇయర్ కూడా కాదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ముట్టింది ఇప్పుడు ట్వంటీ సిక్స్ లో బర్త్డే ఉంది తాడు
ఆహా ఈ ఇప్పుడు మా అక్క వాళ్ళ పాపది వ చ్చే నెల అంటే ఇంకా ఆ వచ్చే నెల పుట్టినరోజు ఉంటది హ్మ్
తను మంచిగా నవ్వుతది అసలు చాలా మంచిగుంటది నడుస్తది కొన్ని కొన్ని చేస్తా ఉంటది చేస్టలు రమ్మంటది నవ్వుతుంది తల కైలాం ది అలా అంటది మంచి అది
చిన్న పిల్లలుంటే ఇంకా మంచి మంచిగా అనిపిస్తుంది కాని వాళ్ళని ఊకెత్తుకొని ముద్దు పెడితే అది ఇది చేస్తే పొల్లగాళ్ళ రానే రాదు దగ్గరికి
అక్క బిడ్డ అట్లే రాదు అ
అవునా నా వరి ఓ నాకు తెలీదు అలా ఉంటానని
మా అక్క హ్మ్ చెప్పండి చెప్పం పండి
మా అక్కకి ఇద్దరు పిల్లలు కదా పెద్ పెద్దక్క కొడుకు కదా అతను నా దగ్గర వస్తాడు నాతో ఆడతాడు నన్ను కొడతాడు నాతోనే ఉంటాడు కొంచెం కొం అదే చిన్నక్క పాప కదా అసలు రాదు ఏడుస్తది ఊఉ వాళ్ల అమ్మే ఎ కొలెత్తుకుంటాయి వాళ్ళ అమ్మే చూసుకోలి చూసుకుంటాయి వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటది అమ్మా గయ్యాలి పండి బొరుతుది ఏడుస్తది ఆమె ఏడుస్త స్తనే ఉంటది మనం అసలు ఆమెను చూసుకోవాలంటే వాళ్ళ అమ్మ తప్ప ఓయ్ కొలేర్ర బాబు అనిపిస్తుది మా పెద్దక్కొల్ల కొడుకు అలా కాదు మా దగ్గరే ఉంటాడు మా ఆడతాడు మమ్మల్ని దడు మమ్మల్లే కొడతాడు అబ్బాయిలు
ఆ కొంతమంది అట్లుంటారు
ఇస్తాడు మక్క నడుస్తది
కొంతమంది ఏమో ఇట్లుంటారు కొంతమంది ఏమో అ ట్లుంటారు
ఇప్పుడు నువ్ అన్నావ్ కదా రాదు అని నాకు వచ్చినదాకా పాపే గుర్తొచ్చింది అసలేరాదు
మా అక్క బిడ్డ కూడా వాళ్ళ అమ్మ లేకపోతే వాతది వాళ్ళ అమ్ముంటే నా దగ్గరకి అస్సలు రాదు మా మమ్మీ వాళ్ళ అమ్మ ఇద్దరు లేక పోతనే వత్తది
అవునా ఇప్పుడు అ సంతోష మన పాప ఉంది కదా ఆమె మంచిగా వస్తది జస్ట్ నవ్వి దగ్గరకి వచ్చి నవ్విపోతది గంతే మనం ఎప్పుడు ఎక్కడ నవ్వుతాం అ మన దగ్గరకి రాదు ఇక మనం గట్ ఒకోసారి గట్టిగ ది కొట్టినవ్ అనుకో చూస్తంది చూస్ ది ఏడుస్తాది బాగా జలుబైంది తనకి జ్వరం వచ్చింది
మా అక్క వాళ్ళ బిడ్డ కూడా నేను చన్నీళ్ళతోని స్నానం పోసిన
వో
అందుకని ఆమె కూడ జలుబు అయింది మా అక్క ఫుల్ తిడుతంది
ఓ నీకు అంటే స్నానం పోయడం వచ్చా చిన్నపిల్లలకి
ఆ చ్ అర్వక్ ఆ చ్
ఆహా మాకు రాద్
చెప్పండి ఇంకా ఆయన వచ్చిండు
ఆ ఆ
వచ్చిండు ఇంకా దీన్నొరిపిస్తున్నాడు
అవునా
హ్మ్
అతనికి అరవకు అని చెప్తున్నావా
ఆ ఇది ఇది ఆయన పైనకి అరుస్తుంది రుస్తుంది ఆయన కూడా దీనిపైన అరుస్తడు
హ్మ్ అబ్బాయి అరుస్ స్తాడలే పోతే కుక్క అరుస్తదా
అబ్ ఇ కుక్కేమో ఆయనన్జుస్తే అరుస్తది ఆ అబ్బాయేమో దీనికి కావాలని అర్పిస్
ఓ మంచిగుంది గదా
మ్మ్
హు ఇగ ఇంక్ ఇంకేటి విశేషాలు
చెప్పాలె మీరే
అం ఇంకొంచెం అయితే సమయం అయిపోతదీ
వస్తద్లే ఐదు అయిపోతే ఇప్పుడు
మాట్లాడొద్దు కాని నేనేమో మాట్లాడతా
ఏం గాదు ఊకే మాట్లాడొద్దుగాని ఒక్కొక్కసారి అయితే ఏం కాదు ఉమ్ ఇంక
మా దగ్గరా ఆలోచిస్ ఉన్నా నేనేం మాట్లాడాలా అని ఇక్కడ ఒక ఆట స్థలం ఉందన్న కదా కొంతమంది చ్చా ఆడుకుంటా ఉంటారు అది ప్రభుత్వంది ఇక్కడ అంటే ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకు అంటే ఎలా వర్క్ జేయ ఎలా పని జేయాలో అంతా ట్రైనింగ్ ఇస్తాం అనమాట వాళ్ళ ఇక్కడ ఆడకుండ్రు వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తది మనం ఎప్పుడు పోతామో ఆళ్ళై
మనం మా అమ్మాయి దగ్గర పోవొద్దు ఎందుకు తీనిదు అవనా అవసరమా అది ఇది అనే చెప్తారు
ఆ అనే వాళ్ళంటనే ఉంటరు ఇంకా మీరు వేరే ప్రాంతంలో ఉన్నారుగా అంటే అది కొంచెం సిటీ కదా అలా అన్నారు అంతా మనం సి టిలో ఉంటే అన్నీ ఉండవ్
ఆ ఇక్కడ నాకేముండవ్ మాఊరి రివ్పోతనే అంటరు
అవున ఊరంటే మీ మీ భాష కూడా ఊర్లో మాట్లా చాలే వాళ్ళలా ఉ
నేను నాకు మొత్తం ఇప్పుడే వచా అసలిక్కడ ఉంటగాని ఇక్కడ భాష అసలు నాకెం రాదు అన్ అంటే వచ్చు కాకపోతే మాట్లాడా అసలు మ్మ్ ఈ సంతోషం సంతోషం వొరీవితాండు సంతోషం సంతోషం మంచిగా చూడు
చిన్న పిల్లోడు కావచ్చు
చిన్న పిల్లోడు కాదు ఇప్పుడు ఏడో తరగతి ఉ మ్ మంచి రోజు తీసకరా అది తీసకరా ఇది తీసకరా అంటండు సరే మరి ఉంటానా ఆ బాయ్